ఈ బాముచ్
ఆ అక్క హాయ్ అక్క బాగున్నార
ఉమ్ బాగున్నాం బాగున్నావా
అవునక్క బాగున్నా
ఉమ్ నిన్న ఉగాది వస్తుంది గద ఇప్పుడు మనకి
అవునక్క
నెక్స్ట్ థర్స్ డే మేబి అది నాకు తెలిసి థర్స్డే ఎయిటీన్తో నైన్టీన్తో అయింది
నైన్టీన్త్ ఉందక్క ఈరోజు
ఉమ్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందామా ఇప్పుడు
మ్మ్ సరే అక్క
అసలు మన ఇండియాలో మెయిన్లీ మన హిందూస్ కి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి.
అవును మన మెయిన్ ఫెస్టివల్ అంటేనే ఉగాది మనకు హిందూస్కి
స్టార్టింగ్ ఫెస్టివల్ మనకి ఉగాది అనమాట
అవును
ఉమ్ ఉగాదితో మనకి స్టార్ట్ అయ్యి లాస్ట్ మనకి ఎండ్ అయి పోతది శ్రీరామనవమితో మళ్ళీ ఉగాది నుంచి స్టార్ట్ అయితది ఉగాది కాంగానే మనకి శ్రీరామనవమి వస్తది షివరాత్రికి లాస్ట్ ఫెస్ట్ టువాళ్ పండగ అయిపోతది
మ్మ్ అవును
ఉగాది మనకెన్ని ఉన్నాయి టోటల్ అంటే మొత్తం మనకి ఉగాది శ్రీరామ నవమి తర్వాత మనకి ష్రావణ మాసం వస్తది వినాయక చవితి రాఖీ రాఖీ ప్రతి ఒక్క పండుగకి ప్రత ఒక విషిష్టత స్పెషల్ ఉంటదన్మాట
అవునక్క అవును
అది ఏందంటే మన కొత్త సంవత్సరం ఆ రోజు మనం అన్ని రుచులు దినాలి అది చేసుకోని ఉగాది పచ్చడి అనంటరు
మ్మ్ మన ఇప్పుడు బయట మన సమాజంలా మ్మ్ మన హిందూ దాంట్ల ఎక్కువ శైతం న్యూ ఇయర్ అనుకుంటారు కొత్త సంవత్స్ మనంగానే అదేం ఆ అది గాదు మన నేషనల్ పండుగ అంటే ఇదే ఉగాది
మన జీవితంలో అన్ని ఉంటాయని అవన్నీ కలిపి దాగాలి మనం ఉగాది పచ్చడని తీపి కారం వగరు చేదు పులుపు అన్నీ అన్ని కలిపి చేస్తారు అది సో మనకి అట్లా మొదలైతది ఉగాది నెక్స్ట్ రాముడు పెళ్లి వస్తది శ్రీరామ నవమి శ్రావణ మాసం రాంగానే మనకి రాకి అది అన్నా చెల్లెళ్ళు ఒక్క తమ్ముళ్ల కోసం అనమాట రాఖీ కట్టుకోని ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నది బంధం బాధ్యత గురించి ఒక అన్నగా చెల్లె మీద ట్లుండాలి అనేది రాఖీ
ఆ రాఖీ పండుగ ఏర్పడిందంటే ఆ బంధం గట్టిబడనికిగా
అంతే అంతే అది అన్న చెల్లెళు అక్క రక్త సంబంధం గురించి
మ్మ్ రక్ష బంధ్ అంటే ఆ అన్నయ్య మనకొక్క రక్ష లెక్క మనకిక ఆ రా కి అంటే
అంతే అవును అవును అనూషా అదిగాంగనే మన అందరు ఆడవాళ్ళకి ఇష్టమయింది వరలక్ష్మి వ్రతం అందరు లక్ష్మీ పూజ చేస్ రోజు వరలక్ష్మీ వ్రతం తెలుసా నీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో
అవునక్క తెలుసు
ఉహు అది వరలక్ష్మి వ్రతం కంగానే మనకి వినాయక చవితి వస్తుం స్తది వినాయక చవితి
దానికి ముందు సీతారాముల కళ్యాణం కూడా వస్తుంది అక్క అది మనకు ఎంతో బెస్
ఉగాది తర్వాతనే వస్తది
ఆ అవును దానికన్నా ముంద అంటుంది అంటే వినాయక చవితికి ముంద అంటుంన్న ఇగ
ఉగాది ఏళ్ళిన ఫైవ్ డేస్ కే నవమి శ్రీరామనవమి వస్తది ఇప్పుడు ఉ శ్రావణ మాసంల ఇవన్నీనోస్తాయి రాఖీ పండుగ వినాయక చవి తి వరలక్ష్మి వ్రతము నాలుగు శుక్రవారాలు ఉంటాయి ఉ అవన్నీ చేసుకుంటారు ఆ రోజు ఇగ వినాయక చవితి అంటే అందరికి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎందరికో ఇష్టం అం
అవును అవునక్క
ఉహ్ వినాయక చవితి తొమ్మిది రోజులు చేస్తాం మనం సేమ్ నవరాత్రులు ఎట్లా చేస్తామో అది కూడా అంతే చేస్ తం ప్రసాదం చేసుకొని అందరూ ఉహ్ ఇంట్లో పెట్టుకుంటాం గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్లు
హ్మ్ హలో హలో
హలో అనూష్ ఆ అనూష వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క
ఉహ్ వినాయక చవితి అట్లా తొమ్మిది రోజులు కంగనే నిమజ్జనం చేస్తారు అందరు
అవునవును
అదయిన తర్వాత మనకి నెలకొచ్చేదే దసరా తెలంగాణలో పెద్ద పండగ అం టే నే దసరా తొమ్మిది రోజులు అమ్మవారికి అందరు ఫాస్టింగ్ ఉంటారు చాలా మం ది అసలు నాన్ వెెజ బతుకమ్మ్ మెయిన్ బతుకమ్మ నవరాత్రులే దసరాకు అనమాట చాలా బాగుంటుంది తెలంగాణలో తొమ్మిది రోజులు పువ్వులతో మనము జేసేదే బతుకమ్మ
ఆ బతుకమ్మ ఓచ్చినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి మదర్స్ ఇంటికి ఒక వెలుగోస్తది ఆ బత్ తక్కం పండుగ అప్పుడల్లా ప్రతి ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వస్తుంది ఒక నేచర్ ఉంటది
ఆడపిల్లలు వస్తారు ప్రతి ఇంటికి సెలవులు ఇస్తారు ఆడపిల్లలు వస్తారు అందరు ఎం జాయ్ చేస్తారు అట్లా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని కూడా పూజిస్ స్తారు ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి పేరు మీద అట్లా చేస్తారన్నమాట
పూజలు చేస్తారు ఆ అమ్మవారి దగ్గర కూడా హ్మ్ ఆ అమ్మవారి దగ్గర కూడా డ ఒక్కొక్క అమ్మవారి మీద ఒక్కొక్క అమ్మవారి మీద వాళ్ళు తయారయ్యి అమ్మవారికి పూజించుకుంటారు
అది దాన్నే నా దసరా లాస్ట్ రోజు విజయదశమి అంటారు ఆ రోజు మనం జమ్మికి దగ్గర్ రకెళ్ళి జెమ్మకు తీసుకుంటారు అందరు విజయం వస్తుందని దాని నమ్మకం అనమాట
అవును ఆ రోజే రావణాసురిని కూడా కాలుస్తారు
తం వారం ఆ రోజే అయిపోతది అది అయిన తర్వాత మన కోచ్చేది దీపావళి
హ్మ్
పావలి అంటేనే అసలు మనకి వెలుగు అనమాట చీకటిని దారిమేసి వెలుగు వస్తది హ అనేది దీపావళి ఆ రోజు లక్ష్మీదేవి పూజలు బాగా చేస్తా రు దాంత్రయోదశీ అక్షయ తృ తోట అన్ని అప్పుడే వస్తాయి ప్రతి ఒక్కరింటి ట్లో ఆ స్వీట్స్ పండుగ బాగా చేస్తారూ అనమాట బాణసంచ కాలవడము
హ
అందరు ఇల్లుని అలంకరించు కోడము లైట్స్ కార్తీక మాసం అనేది అప్పుడే మొదలైతది దీపావళి తెల్లారు నుంచే కార్తీక మాసంలో కూడా అందరూ పొద్దున్నే నాలుగింటికి లేసి తల స్నానాలు చెయడము అవన్నీ చేస్తారనమాట నెల రోజులు మొత్తం శివుడికి ఇష్టమైన కార్తీక మాసం అది శివుడికి విష్ణువుకి ఇద్దరికి
ఆ దీపావళి టైమ్ లనే ఐదుగురు ముతైదులకు వాయినం ఇచ్చుకుంటారు
ఉ అవును కొన్ని చోట్ల ఇస్తారు కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఇవ్వరు అది తేడా చాలా మంది ఇస్తారు షాపులు ఉన్న వాళ్ళు బిజినెస్ వాళ్ళు బాగ చేస్తారు అది దీపావళి అ నేది
ఆ
దీపావళి వెళ్ళిన తర్వాత మన హిందూ పండుగలు అనేది ఏ ఉండవు క్రిస్మస్ ముస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కి చాలా తక్కువ ఉంటుంది
అవును ముస్లిమ్స్ కి ఒకటే పండుగ ఉంటది క్రిస్టియన్స్ కి అయితే ఒకటే పండుగ
అదయిన తర్వాత వచ్చేదే మనకి సంక్రాంతి
అవును
సంక్రాంతి అనేది మూడు రోజులు చేసుకుంటాము
అవును కనుమా భోగి
ఆ కనుమా భోగి సంక భోగి సంక్రాంతి కనుమ మూడు అసలు ఆంధ్రాలో బాగా చేస్తారు కోడి పందాలు ఇవన్నీ ఈ తెలంగాణలో మనకి నోములు ఉంటాయి చాలా మటుకు లే అప్పుడే గోదాదేవి కళ్యాణం కూడా అవుతుంది అనమాట
భోగి కూడా అప్పడే కాలుస్తాం
ఆ పాత వస్తువులు అన్నీ తెచ్చి కాల్చడం అనమాట పొద్దున పూట భోగి అయిపోతది సంక్రాంతి రోజు పండుగది దీప్ అది గొబ్బెమ్మలు పెట్టడము పిండి వంట లు చేయడము ముగ్గులు వేయడము మగ పిల్లలు అయితే కిట్స్ ఏగర వేయడము ఇవన్నీ ఉంటాయి కనుమ రోజు ఏం చెయొద్దు ఆ రోజు ఎట్ టు ఎలదు బయటకి హ ఆ నాన్ వెజ్ తినే వాళ్ళు తి తింటారు ఆ రోజు తినని వాళ్ళు తినరు ఉ అది అదయిన తర్వాత మనకి ఇంకేముంటాయి హోలీ వస్తది రంగుల పండగ రంగుల పండుగ ఆ శివరాత్రి తర్వాత హోలీ శివరాత్రికి అందరూ ఉపవాసం ఉండడము జాగారం ఉండడం చేస్తారనమాట చాలా వరకు అసలు హ చాలా మటుకు శివుడి దగ్గరికి ఏళ్తారు అసలు వాటర్ కూడా దాగకుం
అవును
పవిత్రంగా రెండు రోజులు చేస్తారు శివరాత్రి ఒక రోజు ఫాస్టింగ్ ఉంటారు ఒక రోజు విడుస్తారు అనమాట నైట్ పన్నెండింటి దాకుంటారు చేస్తే పుణ్యం వస్తుంది అని
అవును ఈసారి అయితే మంచి వచ్చింది ఒక్క రోజె చేస్తే సంవత్సరం ఉన్నంత ఇంత పుణ్యం వస్తది అనుకున్ననన్నరు ఈసారి శివరాత్రికి అయితే
అంత ఎప్పుడు పుణ్యమే పిల్లలు పెద్దలు ఉండలేరు మిగతా వాళ్ళు ఉండొచ్చు శివరాత్రి మ్ కొంతమంది నీ నిష్ఠగ ఉంటారు అసలు వాటర్ మంచి నీళ్ళు కూడా తాగరు
కొంతమంది ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని మాత్రం విడిచపెట్టారు
అవున అవును చాలా మంది ఉంటారు ఇంకా హెల్త్ బాలేని వాళ్ళు వాళ్ళు పిల్లలయితే దానికి మినహాయింపు గాని వేరే వాళ్ళుయితే ఉంటారు
ప్రెగ్నెన్సీ లేడీస్ చిన్న పిల్లలు ఉండొద్దు ఇహ
అవునవును అనుషా అదయిన తర్వాత మనకువచ్చేది హోలీ పిల్లలు చాలా మంది పెద్దలు పిల్లలు అందరు కలిసి ఆడుకునే ఆట హోలీ స్కూల్ నుంచి వచ్చి సెలవు ఇస్తారు ఆ రోజు అందరు కలిసి రంగులు జల్లుకోవడము ఇట్ల అంతా చాలా బాగుంటది ఇక్కడ కన్నా నార్త్ సైడ్ మ్ బావుంటది
మన హోలీకి కూడా ఒక్క కట్టి ఒకటి ఉంటది అక్క మెయిన్ థింగ్ అనేటిది ఇప్పుడైతే కలర్స్ పూసుకుంటుర్రు అట్లా ఉన్నది గాని అప్పట్లో మన జనరేషన్ లో హోలీ కల హోలీ పూ చెట్టు ఉంటుండే ఆరెంజ్ కలర్ వి దాంతోనే మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు హోలీ ఈసారి ఏమో అంత కల్తీ ఆ ఇట్లా అంతా కలర్స్ పూసుకొని అంత స్కిన్ ని పాడు చేసుకుంటున్నారు
అవును కెమికల్స్ వల్ల కూడా బాగా ఇది అయితుంది దాని వల్ల కళ్ళు పోవడం కూడా అయితుంది పిల్లల కి అది మనం ఇంట్లో తయారు చేసుకున్నవి వా
ఈసారి ఈ న్యూస్ అయితే ఒక చిన్న అబ్బాయి స ల్లపోయి పోయి నానమ్మకి వాటర్ పోస్తే తను కోపంతోన ఎట్ల వేడి వేడి వాటర్ పోసిఇదం త స్కిన్ మొత్తం కాలిపోయింది
అయ్యో అంతే అవి క మికల్స్ చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది అసలు ఇవాళ రేపు
కొంచెం జాగ్రత్త కూడా ఉండాల మనం ఫెస్టివల్స్ చేసుకుంటప్పుడు కూడా
అవునవును అనూష అసలు మనకు చాలా పండుగలు ఉన్నాయి హిందూ ధర్మంలోనే
మ్ అవునక్క జాగ్రత్తలు కూడా పాటించాలఅక్క కైట్ కూడా అది థ్రెడ్ ఉమ్ పండగ పండగలు కూడా మంచి జరుగుతాయి ఎప్పటికుంటాయి అట్లాగ
అవునా అవునా అనుషా సారే అనుషా బాయ్ అనుషా అయిపోయింది